హలో
ఏం జేస్తున్నవ్
ఏం లే ఇప్పుడే బట్టలు పిండినా ఈ ఈరోజు ఆమ తొందర లేసింది నేను ఇంగ సిక్స్ కి లేసేసరికి పని తొందర అయిపోయింది ఇగ
పండగ పని జేయలేదా
చేయ్యట్లే ఇగ రేప్ ఎల్లుండి జేస్త ఇప్పుడు ఎందుకన్ని
ఉమ్
ఏముంది అయినా పక్క బట్లు పిండి ఇల్లు దులుపడమే గదా
అవును అదే పెద్ద పని
అదే చెట్ట ఒక్క రోజుల్లో బడతది గాని ఏమో ఇగ అమ్మ అమ్మా పని పోయింది రేపు ఉంటదో ఎట్లుంటదో ఇంటికాడ
మేము ఈరోజు పక్క బట్టలు పిండేసినము ఆహా గిప్పుడే పండక్కి జేయం మేము
అసలు కొన్ని కొన్ని గూడ జేసుకోరా
అస్సలు చేయనే చెయ్యము మా అమ్మ అసలు ఇంటికాడనే ఉండదు ఫుల్లు గిరాకి ఉంటది ఇప్పుడు పండుగ రోజు గూడా పోతది ఇంక తెల్లారి జేస్ ఎందుకంటే
ఇగ అయ్యే అమ్ముతారు ఇగ పొద్దుగాల ఐదు గంట్లకు అట్లా లేచి పోయిరనుకో పోతే ఇగ పొద్దుగాల ఆరు గంటల కాంచి సిటీలో లేటుగా చేసుకుంటారుగా ఆ పదకొండింటి దాకా అయి అమ్మి ఇగ వత్తరు
మరి మీ ఇద్దరు చేత్తరు అప్పులు మరి
హే అప్పలు మేం ఏం జేత్తం
ఇక ఏముంది ఒకరు ఏత్తరు ఒరు కాలుత్తరు
ఎండైన అయినా ఏం అనుకోలే ఎప్పుడు జెయ్య, ఎండాకలం తినం మేము అప్పలు.
అ ఏం ఒక పది కిలోలు దాకా ఏసుకుంటే ఎవో రెండు మూడు కిలోలు ఏసుకుంటే. ఆళ్ ఒచ్చిరు
ఉహూ ఆ ఏ ఎప్పుడో మొన్న ఏత్తనే దిన్లే, సంక్రాంతి చేసినయే తిన్లే.
హూ
ఈ ఏ తిననేే తినను సక్కగా
ఏం జేత్తనవ్ మరి
ఏం లేదు ఖాళీయే ఇప్పుడే అన్నం దిన్న
ఏం కర్రి
కెన్
తొందర తిన్ని చికెన్ జెప్పి తొందర తిన్నావా
ఆకలి అయితాంది పక్క బట్టలు విండిన
అహా కాదు చికన్ చెప్పేసి తొందర ఆకలైందిగా
అయిపినయ బ బట్లు విండడం
పెనై
కోళ్ రాలే ఇయ్యాల
ఓ ఒస్తాన్న ఇప్పుడే
మ్యాకలు ఒక రౌండ్ ఒచ్చిపోయినయ్ మళ్ళ, మళ్ళ మధ్యాహ్నం వత్తయేమో అట్ల. హలో
చెప్పు
మాకేలో ఒక రౌండ్ ఒచ్చి పోయినై అంటున్నా
మాకెళ్ళో ఒక రౌండ్ ఒచ్చినయ్, మళ్ళ ఒచ్చినయ్. మీ తమ్ముడు రాలేదా పండక్కి
రాడుగా ఒచ్చిన వన్ డేనే ఇగ హాల్డే, క్లాస్ లు ఉంటున్నాయంట వస్త రాడో మరి.
అవునా
హూమ్, ఈడ ఒచ్చి మాత్రం ఏముంటది మొగోది పండగ ఏముండదు అంతా.
ఫస్ట్ పండ్డగ్ గదా రాడా ఫస్ట్ పండగ్ గదా రాడా అంటాన్న
అదే గాని ఏం ఒస్సడో
ఆయనకు ఒక్క రోజు ఇస్తే ఇగ జర్నీ సరిపోతది
ఊ
స్కూల్ హాఫ్ డేసే అనుకుంటా
ఎప్పన్నుంచి
ఈ రోజు నుంచి, ఈరోజు పీ యె పొద్దుగాల్నే బెల్లు గొట్టీరు.
మీరు ఇన్నపడ్డయ
ఆ వినపడ్డదీ, నేను పైకి ఎక్కినా స్లాబ్ మి.
ఆహా
ఇంత పొద్దుగాల్నే బిడిల్ కొడతారేంటండి టైం జూస్తే ఏడున్నరే ఐతాంది
ఊహు
స్టార్ట్ జేసిర హాఫ్డే స్కూల్స్
ఎండ్లు గొడుతున్నాయ్ గా బాగా
అయినా టైమ్ ఇదే గదా, ప్రతి ఈ టైం కేగా స్టార్ట్ చేయయాల్సి.
ఆ మార్చి లో షా ఇద్దరే ఏప్రిల్ ట్వంటీ ఫోర్ నుంచో ఆళ్ళిస్తరు.
ఆ అంతే ఇప్పుడు కూడా అంతే చేసిన ఇంకా మనప్పుడే కొంచెం ఎండలు బాగ కొడతాయి లీవులు ఎక్కువై లీవ్లిచ్చి తొందర ఏప్రిల్ ఫైవ్ సిక్స్ కి
మరప్పుడు ట్వంటీ థర్డ్ నుంచి అండి హాలిడేసు
ఎప్పుడైనా ట్వంటీ థర్డ్ నుంచి కాకపోతే హాలిడేసు మాకు కొంచెం తొందర్నె ఇచ్చిర్రు.
ఒక వన్ ఇయరో టూ ఇయర్స్ టూ టైమ్ సొ వన్ టైమ్ టూ టైమ్సొ
ఇకా రక్షని ఇతారు మా చెల్లా ఇప్పుడే ఇంటవెనకకు పోయోచ్చింది
ఉ ఉ
ఉ
ఎవరాలే ఇంకా
రాలేదు మా ఇంటి పక్కన మా ఇంటి పక్కన పిలిగాడే వచ్చి ఆడుకుంటాండు
ఉ హు హు
మసీదలండి ము చేతులు బెడతా ఉంటారు
ఆ
మంచినీళ్ల చేతులు పెడుతాండు
ఆహా
వాటర్ ఒక్కో సరి వొలకపోసిన క్యాన్ లే తీసిపో ఇత్తే అవి పట్టుకొని ఆగమాగం చేస్తాడు తాగడానికి ఆయన బాటిల్ తీసికొని ఇప్పుడు పోతాండు. ఆ అంటే వాళ్ళు తాగేది చిన్నపిల్లల ఉంటది పీకే లాంటిది ఉంటది. దాన్ తోటి తాగుతాడు
ఉ హు పొద్దిగాల్నే వచ్చిందిగా
ఆయన అసలు నాలుగు ఐదు ఐదు గంటలకే లేత్తాడు.
ఉ
ఇయాళ్ల మేము పక్క ఓట్లు పిండుతన్నం అని రాలేదు.
ఉ హు
టిఫిన్ చేసేసక ఇడ్లీలు తిన్నాడు వచ్చిన్ వత్తే పోడిగా ఉంటాడు ఇన్నే ఆకలి ఏయదా నిద్ర వచ్చేదాక్ ఆకలి ఏయదా ఆడుకుంటాడు గంట రెండు గంట్లు
మీకు మంచిగా టైమ్ పాస్
మస్త్ టైమ్ పాసా హా దూల తీరిపొద్ది చిన్న పోరగాళ్లు ఉంటే ఒక కాడు ఉండడు అడు పోతడని భయం ఇటు పోతడని భయం.
చుటు ఎవడు ఇంట్లో ఉండాలి మరి